హలో బాగున్నారా
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి. ఇప్పుడు డి డి మార్ట్ కి వెళ్ళొచ్చాము. ఇక మనం మనీ ఎంత తీసుకెళ్తే, బయట కిరాణా షాపులలో, అయితేనేమో, మనం ఒక టూ థౌజండ్ అనుకుంటే, టూ తోసండే బిల్ అవుతది. కావల్సిన ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాం. డి మార్ట్ ఎట్లా అండి మొత్తం పిలిస్ కంటే ఎక్కువ అయిపోది కనిపిస్తున్ దాంట్లో వేస్తారా
అవునండి
ఆ అట్లా అవుతుంది. ఇగ ఫ్యామిలీని ఇయ్యాల రేపు అప్పుడంటే తక్కువ. అంటే జనాభా తక్కువ ఉండేది. ఒక్కొక్కళ్ళ పది పది పిల్లల కన్నా, కూడా జాయింట్ ఫ్యామిలీస్ లో, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిద్దరిని కూడా ఒక సాధనం చాలా కష్టంగా ఉందండి.
అవునండి అండి ఇది పిల్లలు అంటే ఇప్పుడు మనకి ఎట్లయినా, జాయింట్ ఫ్యామిలీస్ లల్లో, ఉన్నప్పుడు బాగానే ఉండేది గానీ, ఇప్పుడు ఉన్న ఖర్చులకి, ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ కి, మనం ఒక జాయింట్ ఫ్యామిలీని రన్ చేయాల అంటే కష్టం. అండి చాలా వరకు
అవును అదే అంటున్న. ఫ్యామిలీస్ లో ఫ్యామిలీలో ఫైనాన్షియల్ చాలా అవసరము. పిల్లల్లో చూసుకున్న అవసరము. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవసరం. మనకు కొంచెం మోరల్ వాల్యూస్ చెప్పాలి పిల్లలకి. అన్ని అవసరమే కదా కుటుంబం. అన్నప్పుడు
అవునండి అయితే పిల్లలకి కూడా, ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్ కి చాలా వరకు, మనకి మనం చెప్ప చెప్పడానికి ఏదైనా సిచ్యుయేషన్స్ ఉన్నా గాని, పిల్లలకి చెప్పాలి అని అంటే, వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్స్ అయినా పాస్ట్ జనరేషన్స్ కయినా, మన వాల్యూస్ అందరి చుట్టాల దగ్గరికి, వాటి వీడికి దగ్గరికి వెళ్తుంటేనే, పిల్లలకి తెలుస్తుంది. జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పుడు ప్రాబ్లమ్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ జాయింట్ ఫ్యామిలీస్ మనం ఉండలేకపోతున్నాం గానీ, పిల్లలకి అన్ని రిలేషన్స్ గురించి తెలియాలండి.
ఎప్పుడో కొంచం అప్పట్ల ఆ జనరేషన నే జర ఓపికా ఉండేది. ఫ్యామిలీ స్టడీస్ కాకుండా అట్లుండేది. ఇప్పుడ వాళ్ళకి అంతే మొత్తం ఓపిక ఉండట్లేదు. అంత ఓర్చుకోవడంగాని చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయండి. జనరేషన్ జనరేషన్ గ్యాప్ కి కానీ, మనుషు వీళ్ళ మనస్తత్వానికి గాని, అన్నిటికి అన్నిటికి డిఫరెన్స్ వస్తుంది. కుటుంబాలలో ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్ గా మమ్మీని చూసుకున్నట్టు మనం అత్తగారిని చూసుకోలేము ఇప్పుడు వాళ్ళైనా అత్తగారోలైనా అలా చూసుకుంటున్నామంటారు కాని, కూతురిల్లా వాళ్ళచూసుకోలేరు.
అవునండి అది కూడా నిజమే మన మన జనరేషన్ కి, మన అత్త వాళ్ళ జనరేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకు వా వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్స్ కి వాళ్ళకి మనం మనం చూసుకునే సిచ్యుయేషన్స్ కి, మనం ఏ మో వేరే ఫ్యామిలీస్ నుంచి వస్తాము. వాళ్ళు వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన, వాళ్ళు కూడా వాళ్ళు కూడా డిఫరెంట్ గా, కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో ఉంటదండి. అందుకనే పిల్లలకి పిల్లలకి
చెప్పండి
పిల్లలు చిన్నప్పటి నుంచే వాల్యూస్ గురించి, ఉన్న సిచ్యువేషన్స్ వీళ్ళు ఈ ఏ రిలేషన్ అయిద్దారా? అని చెప్పేసి మనం ముందే నేర్పియాలండి.
అదే అదే ఇప్పుడు ఇవాళ రేపు, మన ఇప్పుడు ఫ్యామిలీస్ లో, ఎట్లున్నారంటే, పిల్లలు మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు చెప్పారని, ప్రతి ఒక్కళ కోరిక. తల్లిదండ్రులు గాని పెద్దోళ్ళ ఎవరైనా, మనలాగా, మన పిల్లలు కష్టపడద్దు. వాళ్ళకి కూడా మంచి జాబ్స్ కావాలి. మంచిగా ఉండాలి. వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటా ఉంటారు కొంతమంది పిల్లలు అట్లా రిసీవ్ చేసుకోరు చూడండి చాలా మంది డిప్రెషన్ గురవుతా ఉంటారు పిల్లలు హర్ష్ బిహేవ్ చేస్తా ఉంటారు గమనించారా
అవునండి గమనిస్తున్నాను నేను మోన్నా సిట్యువేషన్ నిన్స్ కి వాళ్ళకి పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఒక ఆ అది ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు నడుచుకోవాలన్నట్టు మన బిహేవ్ చేయటం నేర్పిస్తూ ఉంటే చిన్నపు న్నప్పటి నుంచే పిల్లలు ఇంకా పిల్లలు నేర్చుకొని వాళ్ళు కొంచెం మంచిగుండడానికి ట్రై చేస్తారండి
అదే అంటుంది ఇప్పుడు ఇప్పుడు చు పే న్న రోజు న్యూస్ పేపర్ లో చూస్తున్నాను చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనీపోవడం స్ట్రెస్ జాబ్స్ గుడ అవ్వడం డిప్రెషన్ ఫీల్ అవ్వడం జాబ్స్ ఉన్నోళ్ళ జాబ్స్ లేనోళ్లు జాబ్స్ లేవు అని జాబ్స్ ఉన్నోళ్ళమో జ వాల్ వర్క్ మీద లోడ్ తోటి అ హెడ్ సీట్ రాలేక అ సీట్ వచ్చిన చదవలేకని కొంతమంది రాగింగ్ అని కొంతమంది టార్చర్ అని ఎవరికి వాళ్ళు అంటే సెల్ఫ్ డిపెండెంట్ గా అంటే ఇండిపెండెంట్ గా వాళ్ళు అంటే ఎదుర్కోలేకపోతున్నారు ఏమైన్నా ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓర్చుకునే అంత శక్తి అట్లా రావట్లేదు అనమాట సెల్ఫ్ గా
అవునండి నిజమే పిల్లలకి చిన్నప్ప నుంచి నేర్పిస్తే ఆ వ్యాలుస్ ఎథీక్స్ బట్టి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఆ సిచ్యుయేషన్స్ అన్ని గా గెట్టిన్ అవుతరు వాళ్ళు కూడా ఇప్పుడున్న సిట్యువేషన్స్ ఇప్పుడున్న జనరేషన్స్ కి పిల్లల కనే ఏం ఇప్పియ్యమండి మనం వాళ్ళు చాలా స్ట్రెస్ అవి ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ కి వాళ్ళు కొన్ని కొన్ని నేర్చుకుంటే బాగుంటంది వాళ్ళకి నేర్ పిస్తనే ఫ్యూచర్ జనరేషన్స్ కి వాళ్ళు మనకి యూజ్ అవుతారండి
అవును కుటుంబాలు ఇప్పుడు మెయిన్గా కుటుంబాలు మెయిన్ ఒకళకి రీతిగా ఉండాలి ఇంకొకలితో గొడవ పెట్టు
హలో
హలో చెప్పండి
చెప్పండి చెప్పండి
అయితే కుటుంబాలు కూడా ఒక రీతిగా ఒకళకి ఇప్పుడు ఒకళకి అంటే మనం చెప్పేలా కాకుండా మనమే ఒకళకి చూసి ఉండేట టట్టు ఉండాలి అంటే ఒకళ్ళ పాయింట్ అవుట్ చేసే లా గాకుండా రిలేషన్షిప్ కానీ పిల్లలే గాని పెద్దోళ్ళు గాని అంటే అ ఫ్యామి కుటుంబం అంటే ఏంటండి అమ్మ నాన్న అత్త మామ పెద్దది చిన్నది గాదు గదా అమ్మ అంత స అమ్ అమ్మ నీ సైడ్ సిబ్లింగ్స్ అంతా నాన్ సైడ్ సిబ్లింగ్స్ అంతా ఒక జనరేషన్ అవుతారు నెక్స్ట్ మనం పెళ్లి చేసుకునమనుకో మన అత్తగారి జనరేషన్ ను మన తల్లిగారీ జనరేషన్ ఒకటి ఉంటది
అవునండి
ఇలా ప్రతిదీ ఒకలీతో అయిపోయేది కాదు కదండి మన కుటుంబం జీవితం త్తము ఒకళ్ళతో ముడిపడిన జీవితాలు కాదు కదా
నిజమండి వాళ్ళకు కూడా చిన్నప్పుటి నుంచే నేర్పియడం వ
వాళ్ళకి కొంచెం సేవింగ్స్ కూడా నేర్పించాలండి. మనీ వేస్ట్ సేయద్దు సేవ్ చేసుకొ అని కూడా కొంచెం చెప్పాలి కుటుంబం పరంగా
అవునండి. ఎం నే నేర్పి నేర్పిస్సేనే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ న్ కన్నా ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కి వాళ్ళు యూస్ అ తారండి. ఇప్పుడు ఇప్పుడున్న తాన్ ఇప్పుడున్న బాలులే రేపు రేపు దేశ పౌరులుగా మనం మార్ ర్చి దిద్దాలె మార్చాలండి వాళ్ళని పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఉన్న చి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ సే పొజిషన్ లోంచి వాళని బయటికి తీసుకొని రావాలండి మనము.
ఇప్పుడు చూడండి చాలా మందిరికి ఇప్పుడు కరోనా ముందు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లండేది. కరోనా తర్వాత ఒక టూ ఇయర్స్ మనీ లేక జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు. తినడానికే ఉండడానికైనా రెంట్ కట్టలేక కూడా చాలా ఇబ్బంది పడ్ అంటే వాళ్ళకాడ కొంచెం చ్చ్ మంట ఉందనుకో అంత ప్రాబ్లం ఉండదు మనకి.
అవునండి. అవునండి నిజమే
ఆ అ
నిజమండి ఇప్పుడు వాళ్ళకి అన్నీ నేర్పియడం వల్ల కూడా వాళ్ళు ఇంకొంచెం గెటిన్ అవుతారు.
ఆ
గెటీన్ అయ్యి వాళ్ళు ఉంటారండి. అందుకనే వాళ్ళక్ కూడా మనం నే చెప్పండి చెప్పండి చెప్పం
ప్రతిది ఇప్పుడు టీచర్స్ స్టడీ ఒకటి నేర్పిస్సరండి. లైఫ్ లో ప్రతిదీ మన పిల్లలకి ప్ర ఏదో ఒ విధంగా చ్చ్ ఇట్లా కాదు అట్లని కొంచం మన లైఫ్ ప్లొయ్ మనైద్ మన లైఫ్ లో ఎక్స్పీరియన్స్నా మనం చెప్పాలి. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి. ఏందని ప్రతి మనం చె తూ ఉంటే వాళ్ళ కూడా కొంచెం అర్థం అవుతూ ఉంటది.
అవునండి.
ఎవ్వరూ చెప్పకపోతే ఇప్పుడు చెప్తే టీచర్స్ అని చెప్పాలి లేదా పేరెంట్స్ అని చెప్పాలి ఎవర చెప్పపోతే ఎవరు చెప్తారు. ఫ్రెండ్స్
మనమే మనమే చెప్పాల్నండి. మన పిల్లలక్ కే ఆ వాల్యూస్ ఎథనిక్స్ అని నేర్పిస్ సో ఉంటేనే వాళ్ళు క వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడ్ నేర్చుకున్నవే ఆ స్టాండర్డ్ బేసిక్స్ అనేది మంచిగా ఉంటేనే పిల్లలు అనేది మ తరండి నేను మా సార్ కూడా చెప్ తారు అవి ఇవి నేర్చుకోవాల నానా ఎవరికి ఎదురు చెప్పాద్దు నాన్న పెద్దోళ్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మ సారు కూడా చెప్తారండి పిల్లలకి
పిల్లలు ఇప్పుడ్ నేర్చుకుంటేనే వాళ్ళ లైఫ్ లో గెట్టిన్ అవుత తభీ ఇట్లా చేయ్యమ్మా అట్లా చెయ్యమ్మా అని కూడా మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటారు. ఇట్ల ఇట్లా నేర్పిస్తేనే వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుంట ఉంటది అని చెప్పేసి నాతో డిస్కస్ చేస్తారండి పిల్లల్ పిల్లలు కూడా మా
ఎవరమైనా సరే ఇప్పుడు లై యిల్లు వళ్ళు చూడండి పెద్ద జాబ్ వచ్చినోళ్లే మంచిగా బతకట్లేదండి ఇవాల్ రేప్ కులోల్లెనా మంచిగా బతున్నారు ఏంటంటే వాళ్ళే లైఫ్ కి ఎలా మేనేజ్ చేయ్యాలి ఎలా లీడ్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి చూసారా మేస్త్రీలు వాళ్ళ పని చేేస్ రె వాళ్ళు ఇట్లు వీళ్ళకే ఇట్లా స్టేర్లు స్టెల్లు బిల్డింగ్లు ఉండడము అంటే ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం గాని వాళ్ళు గాని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తా ఉంటన్నారు వాళ్ళు ఇబ్బుడు మన జాబ్ హోల్డర్స్ చదివి ఎంత వెలిగిస్ స్ట్రెస్ గుర స్ట్రెస్ గురవడం తప్ప ఏం లేదు ఆ అట్లా వాళ్ళు
ఫ్యామిలీస్ వాళ్ళు అన్ని వ్యల్
మెయిన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ముఖ్యం అండి ఇప్పుడు అన్ని అన్ని పరంగా ఇటు ఫైనాన్షియల్ గా చూసుకోవాలి ఇటు ఫ్యామిలీ పరంగ్ గా ఈ ఫ్యామిలీ అంటే ఒకటి కాదు కదండి అన్ని విధాలు చూసుకోవాలి ఫుడ్ గానీ బెడ్ గాని ప్రతి చూసుకోవాలి ప్లస్ రిలేటివ్స్ చూసుకోవాలి అన్ని గమనించుకొని ఉండాల
అవునండి మీరు చెప్పింది నిజమే అండి
ఆ ఇప్పుడు ఇప్పుడు అబ్బాయిలు ఉంట్రూ హస్బెండ్స్ ఉంట్రూ చాలా జాబులు చేసి వచ్చి స్ట్రెస్ గురయి ఉంట్రూ వాళ్ళు ఒకటి అమ్మాయిలు ఉంటారు వైఫ్లు ఇంట్లో ఉండి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు ఇక ఒకళ్ళ ఒకళ్ళు అర్ధం చేసుకుంటు ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ష్ ప్పు మెయినే ఇటు పిల్లల్ని మనం ఎలా పెంచడం మెయినే మనం ఫ్యూచర్ ప్లానింగు అన్ని ఉండాల్సిందే అంతే కదా
అవునండి నిజమే అండి ఇప్పుడు అన్ని అన్ని ప్లానింగ్స్ ఉంటేనే లైఫ్ లో మనం అనేది ఒకవేళ ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఒక్కటని కాదు రేపు పొద్దున ఎలా సర్వైవ్ అవ్వాలి కుటుంబంలో ఎలా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి తీసుకునే డెసిషన్స్యే ఫ్యామిలీ అనేది ఏ పొద్దున్కి కడ్డపడతాయంండి కొన్ని కొన్ని ఫ్యామిలీ జనరేషన్స్ లో చూస్తూ ఉంటామండి మనము మొన్న రీసెంట్గానే మా కజిన్ సిస్టర్ కూడా ఒక ఫ్యామిలీస్లో డిఫరెన్స్ వచ్చి వాళ్ళు సపరేట్ అయిపోయారండి ఉన్నాకి పి పిల్లలు ఇద్ ఇద్దరు పిల్లలు
అవునవునండి సరే అండి
ఓకే అండి బాయ్ అ